హలో అ హాయ్ బాగున్నారా
ఆ బాగున్నాము మీరెలా ఉన్నారు
బాగున్నాం ఏం చేస్తున్నారు
ఏం లేదు కూర్చొని ఉన్నాం నువ్వేం చేస్తున్నావు
ఏం లేదు ఉత్తగానే వాకింగ్ చేస్తున్నా
అవునా తిన్నారా ఆఫ్టర్నూన్
ఆ తిన్నాం మీరు తిన్నారా
హా తిన్నాము
ఆ ఏం తిన్నారు
నేనా పప్పు రైస్ టమాటా కర్రీ
అవునా
మ్మ్
ఓకే ఓకే నేను సెంటర్ ఉప్మా చేష్ నా మధ్యాహ్నం
సేమ్య ఉప్మానా
ఆ సామ్య ఉప్మా అంటే ఆ ఎట్లా నేను న నేను ఎట్లా చేసినా అంటే ఆ కరువే పాకు వేసిన దాంట్లో రండు పచ్చిమిర్చి చేసినా
ఆ
పల్లీ బీన్స్ ఉంటాయి కదా పల్లీలు
అవును
అవి ఎసి తాలింపుూ ఎసి ఉప్పు వేసి కొంచెం వాట్ తరేసి తర్వాత వాట మ గనాంక సేమ్యా ఏసేసిన
అవునా మీరు మంచిగానే వంటుతారు కా స్వాని అన్ని డిసెస్ వస్తుందా మీకు
ఆ నేను చేస్తా అపుడపుడు హ ఇంకా మరి ఇప్పుడు సాయంత్రం చెయాలా ఏం చేస్తలేను వంట డిన్నర్
ఓహో ఇంకా ప పేర్ చేయలేదు మేము చేయాలి
అవునా ఇప్పుడు ఏం చేస్తున్నారు మరి
ఏయో బట్టలు మడత పెడుతున్నా
అవునా పొద్దు ఇనే ఉత్కరా బట్టలు
అవును
ఎట్లా బట్టలు చేత్తోనే బతుకుతర లేకపోతే వాషింగ్ మిషిన్ ఉందా ఎట్లా
అయ్యో మేము మా దగ్గర లేదు వాషింగ్ మిషిన్
లేదా నా దగ్గర కూడా లేదు
అవునా
ఆ నా దగ్గర లేదు కానీ నా దగ్గర లేదు కానీక కొంతమంది దగ్గర ఉంటారు కదా అందుకని అడుగు నీ దగ్గర మీ దగ్గర ఉందా లేదా ఆ ఓకే మీది పల్లెటూరు ఓకే ఓకే మాదింకా పల్లెటూరే అవునా ఆ
ఏం చేస్తున్నారు మరి
ఏం చేస్తలే నువ్వు ఇక కొద్దిగా వాకింగ్ పడుకున్నా అది సేమియా ఉక్మా తిని పడుకున్నా
ఆ
ఆ పడుకొని ఇప్పుడు లేచి ఒక హాఫ్ లీటర్ వాటర్ తాగి తర్వాత ఇక ఇప్పుడు వాకింగ్ చేస్తున్నా అన్నట్టు ఆ
ఇంకెంది మరి ఏం లేదు చె చెప్పు ఆ మీరు టెంపుల్ కి పోయరా మరి ఈరోోజు
పోలేదు
పోలే
ప్పు వెళ్ళాలి తలస్నానం చేసి వెళ్ళాలి
రేపు ఎల్లుడా
అవును
ఓకే
రామ్నవమి ఉంది కదా రేపు
రేపు కాదు రామ్నవమి ఎల్లుండి
రేపే ఉంది కదా
రేపు లేదురా రామ్నవమి మీ ఎల్లుండి ఉంది ట్వంటీ సెవెన్ కి ఉంది రేపు ట్వంటీ సిక్స్
ట్వంటీ సిక్స్ కే ఉంది ఫోన్ లో చూడండి మీరు
మరి క్యాలెండర్ లో ట్వంటీ సెవెన్ కి అని ఉంది ఓకే ఓకే అది అంటే దీక్ష రేపేది స్తున్నారు కానీ క్యాలెండర్ లో ట్వంటీ సెవెన్ కి ఉంది
మరి నా ఫోన్ లాయితే ట్వంటీ సిక్స్ కి అని ఉంది మరి
ఏమో మరి రేపు దీక్ష అయితే అది శివలాాల దీక్ష వేసుకుంటారు కదా ఓకే అది రేపే తీస్తున్నారేమో ఆ రేపు పొద్దున తీస్తరేమో
హ్మ్ హు ఇంకేంటి మరి విష్ విషాలు
ఇంక చెప్పాలండి
ఏం లేదు
ఊ
ఊ చెప్పాలి
ఊ ఇంక ఏం లేదండి ఇంక ఆమ్ ఏంటి అంటే మీరు దీపావళి ఎట్లా జరుపుకుంటారు
మేము దీపావళి మంచిగనే జరుపుకుంటాం టూ డేస్ పండగ చేస్తాం
టూ డేస్ చేస్తార
ఆ
ఓకే ఓకే ఎట్ల జరుప్ పుగుంటరు ఎట్లా ఆవి ఆ అంటే అవి పూలు అవి అవి కోసుకోవని
ఆ అట్లనే జరుపు కుంటాం
అవునా
ఊ
మరి ఇది పంచమికి ఉయ్యల ఊగుతార మీరు హలో
ఏంటి ఆ
ఆ వినిపిస్తలేద
వినిపిస్తుంది
ఓకే ఓ ఓకే అంటే పంచమికి నాగుల పంచమికి ఉయ్యాల ఊగుతార అంటున్నా
ఆ ఊగుతం
ఓకే పుట్టలో పాలెస్ తరా
ఆ వేస్తాం గదా
చేస్తార
ఊ
అవునా ఇంకేంది మరి ఇప్పుడు మా సిస్టర్ది పెళ్లి ఉంటది మేము షాపింగ్ కి పోవాలే ఇప్పుడు
అవునా
ఆ షాపింగ్ కి మేము ఆ మంచిరాలు కాగజ్ నగర్ అట్లా పోతాం మీరెటు పోతారు
ఇగ మేం ఎక్కడెక్కడ తరుగుతామో మాగే తెలియదు
ఓక్ అవునా ఓకే ఓకే మరి హైదరాబాద్ పోయి మీరు హైడ్రాత్ ఫుల్ షాపింగ్ చేస్తానా
చుస్తం ఇగా
ఓకే కానీ మీరు ఇది ఏమంటారు పచ్చడి వేస్తారా మామిడి పచ్చడి
వేస్తాం కానీ నాకు వేయడం రాదు
అంటే మీ అమ్మలుేస్త సరా
ఆ మమమ్మీ వాళ్ళ సవశం
అదే నాకు కూడా రాదు నీకు వస్తుదేమో అని అడిగిన
రెసిపీ ఆడిది నాకు కొంచెం తెలుసు ఫస్ట్ చెముో అది మ్యాంగో మామిడి కాయలుని మంచిగా సుబ్రంజేశష్ నింగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి
పా
హలో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి కట్ చేసిన తర్వాత ఏమంటారు మంచిగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసిన తర్వాత ఆ కొంచెం అరవెట్ తాలిగా కవోచు హలో
ఆ విన్
ఆరబెట్టాలి కొద్దిసేపు కొద్దిసేపు ఆరబెట్టినాక ఏంటి
ఆ కొద్దిసే ఆరు పెట్టినాక చెప్పండి వినిపిస్తుంది హలో ఆ వినిపిస్తలేదా
వినిపిస్తుంది మీకు వినిపిస్తులేదా
హా విన్పిస్ వస్తుంది చెప్పండి ఎట్లా మరి ఇప్పుడు
ఆ అదే కొద్ది కట్ చేసినాక కొద్దిసేపు ఆరబెట్టాలి
అవునా
ఆరబెట్టిన తర్వాత ఆరబెట్టిన తర్వాత కొద్దిసేపు అయినాక ఏమో అది ఏమంటారు కొంచెం ధనియాల పొడి ఒక డబ్బలు కా ధనియాల పొడి ఆయిల్ వేడి చేసి దాంట్లో నువ్వులు వేయాలి కొంచెం కరివే పాకు వే
నువ్వు లేయ్యర ఆవాలు ఆవాలేస్తారేమో
ఆ ఆవాళ్ళు వేస్తారు ఆవాళ్లు
ఆ అ మరి మంచిగా ఇప్పుడు ఎండాకాలంలో కూరగాయలయం దొరకవు కదా మ మంచిగా కంది పప్పు చేసుకొని సైడ్ కి ఒక ఒక పపికిల్ వేసుకొని తింట అయిపో కదా
ఏం చెప్తున్నారు
లేదు ఇప్పుడు ఎండాకాలంలో ఏమి కూరకాయలు దొరకవు కదా అదే ఎండాకాలంలో అది ఏమంటారు కందిపప్పు కుక్కర్ లో వేసుకొని తాలింపు వేసి మంచి ఇచ్చగా ఉడుకుడుకు అన్నంలో తింటే హుడ్కుడ్డుకు అన్నంలు తింటే మంచిగా ఉంటది కొంచెం ప్యాగ ఏమంటారంటే మ్యాంగో పీకిల్స్ పక్కన పెట్టి తింటే మంచి ఉంటంది టేస్ట్
అవునా నేను ఎప్పుడు ట్రై చేయలేదు అట్లా ఇక మీరు చెప్పిండ కదా ఇక నెక్స్ట్ అలానే ట్రై చేసి స్తా అవునా నాకు మ్యాంగో జ్యూస్ అంటే ఇష్టం అకే
లేదు మంచిగా ఏమంటారు ఆ కు కుక్కర్ లో ఏమో కందిపబు ఉడికించి మంచిగా ఆవాలు కరివేపాకు జీలకర వేసి తాలింపు వేసి మంచిగా ఉడుకుడుకు అన్నంలో వే పక్కన కొంచెం మామిడి కాపీకల్ తెచ్చి తింటే ఉంటది ఆ ఇంకేంటి మరి ఆ ఏం చికెన్ మటన్ ఏం గుర్తుకు రాదు మరి
అవునా
అ
ఇక నేనైతే ఎప్పుడు ట్రై చేయలేదు మరి ఇక నెక్స్ట్ అలా ట్రై చేసేస్ చేస్తా ఇగ
ఇంకేంటి మరి ఇప్పుడు ఇప్పుడ ఇప్పుడు డిన్నర్ చెయ్యాల్నా
ఉమ్మ్
ఇప్పుడు డిన్నర్ డిన్నర్ ప్రిపేర్ చేయాల్నా అంటున్నా
ఆ చేసే కొద్దిసేపైనంక ఏం చేసేడుదుంది డిన్నరే కదా
వంట చెయ్యాలా వ కే ఓకే ఏం చేస్తారు మరి మీరు మీరు ఇంట్లోనే ఉంటారా
కూరగాయలు ఏం లేవు
ఓకే